వినిపిస్తుందా అండి ఆ నమస్తే అండి మేము బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు
మేము బాగున్నామండి ఏం చేస్తున్నాండి
ఏం లేదండి ఆ తిన్నానండి మీరు తిన్నారా తిన్నాను అలా వాకింగ్ చేస్
ఆ అవునా అండి ఏమండి ఏం ఏం ఆలోచిస్తను మీ ఫ్యూచర్ గురించి
టీచర్ అంటూ అలా ఏం లేదండి ఏదో అలా పోతు
అవునా మీయ మాది ఒక ఆ ఫ్లోలో వెళ్ళిపోతుందండి గోహిత్య ఫ్లో అని చెప్పి అట్లా ఆ ఫ్లో లో వెళ్ళిపోతుందండి కాదండి మీరు స్కూల్లో ఉన్నప్పుడు మీకు కొన్ని కోరికలు అవన్నీ ఉంటా ఉంటా కదండి ఇప్పుడు స్కూల్ ఉన్నప్పుడు మనం ఏమనుకుంటాం నార్మల్ గా ఆ మనం ఎట్లా అయితే ఎట్ల గాని ఒక కలెక్టర్ కావాలి ఒక డాక్టర్ కావాలి ఒక పోలీస్ అవ్వాలి అలా అలా మీకి మీ స్కూల్లో ఉన్నప్పుడు మీకేమని అనిపించింది
మా స్కూల్లో మా టీచర్స్ అడిగే వాళ్ళండి మీరు పెద్ద అయ్యాక ఏం అవుతారని చెప్పి నేను పోలీస్ ఐతా అని చెప్పేవాని అండి ఆ బి అవున మీరేం చెప్ మీరే మీరేం అవాలనుకున్ ఉన్నారండి
కాదండి మీరు పోలీస్ అవ్వాలను కున్నారు గదా దానికోసం ఏమ్ చేసినారు
అదే అండి మనకి లైఫ్ ఎలా ఉంటుందంటే ఆ స్టేజ్ లో ఆ నాకు అప్పుడు పోలీస్ అవ్వాలని అనిపిస్తుండే
అవునవును అవునవును అది కాదండి ఆ ఆ ఆ స్టేజ్ లో ఉన్నప్పుడు మీకు అలా అనిపచ్చింది కదా ఆ స్టేజ్ లో ఉన్నప్పుడు మీరు ఏం చేస్తునడి మీరు ఏమైనా రన్నింగ్ లేద్దాము
ఆ లేదండి ఆ ఓకే స్కూ లో ఉన్నప్పుడు ప్రాక్టీస్ అంటూ ఏం చేయలేదండి బట్ అయితే గేమ్స్ జరిగావండి మాకు స్కూల్ల్లో జోన అని చెప్పి వేరే మండల్ వెళ్లి పాటిస్పేట్ చేసేవాళ్ళు చేసేవాళ్ళం అప్పుడు అప్పుడు నేను బాగానే పార్టిసిపేట్ చేశానండి పో మ మీటర్స్ లో ఫస్ట్ వచ్చాను రన్నింగ్ నేను కబడి కబడ్డీ అండి కబడ్డీ అండ్ రన్నింగ్
కబడ్డీ మీరు కబడ్డీ ఆడేటప్పుడు రైడింగ్ చేసి పళ్ డితన్జస పళ్లా ప
నేను ఆల్ రౌండ్ అండి బోత్ రైడరు డిఫెన్స్ ఆ ఎస్ అండి ఎక్కువ ఎక్కువ రైడర్ చేసేవాడిని నేను డిఫెండర్ రైట్ కార్నర్ బాగా ఆడతావుంది
ఓ అవునా అండి నాకు ఈ కబడ్డీ ఆడాలంటే చాలా ఇష్టం అండి నా కబడ్డీ అంటే కూడా ఇష్టం ఓ నేను కూడా మీ మాదిరి ఆల్రౌండర్ అండి కానీ మీరు మీరు చెప్పే విధానం చూస్తే అంటే మీరు ఒక మంచి ప్రొఫెషనల్ ప్లేయర్ అనిపిస్తుంది దాంతో పోలిచినప్పుడు నేను పర్లేదు నేను మీతో పోటీ పడగలన్ ఇంకా ఏం పని
అవున అండి మీరు ఎప్పుడైనా ఆడారా
అవునండి అవునండి మా స్కూల్లో ఉన్నప్పుడు అవునండి కబడ్డీ ఆడినాము క్రికెట్ ఆడినాము మేము ఎక్కువ ఆడింది ఇన్ని కబడ్డే అండి ఎక్కువ అదే జస్ట్ మా స్కూల్లో ఉన్నప్పుడు మాకు
మీ స్కూలో టీం ఉందా అండి మీ స్కూలో టీం ఉందా కబడ్డీ టీం
అవునవును టీం ఉందండి నేనే కెప్టెను మా స్కూల్లో మా పిటి సార్ ఉండేవాడు మా పీటి సార్ వచ్చేసి మాక్ పిటి సార్కి వచ్చేదే కబడ్డీ ఆ కబడ్డీ ఒకటె నేర్పించేవాడు అది అర్ధం ఈట్లా మాకు ఫైవ్ ఇయర్స్ నేర్పించినాడు అర్ వేరేది ఏదైనా కొత్తది నేర్పియచ్చు కదా అండి సార్ అంటే సార్కి అద ఒకట వచ్చా అట్లా సార్ అదే మమ్మల్ని రుద్ది రుద్ది రుద్ది కొంచం ఒక మంచి ప్లేయర్ మాదిరిగా చేసినారండి
పోటీకి వెళ్ళార్ దా
అవునండి చానా సార్లు వెళ్ళాము చానా సార్లు గెలిచినాము చాలా సార్లు ఓడిపోయినాము అది కామనే గదండి లైఫ్ లో అనేది గేమ్ ఆడేదప్పుడు నేను చెప్పాను కదంీ అంతా నేను హ్యాండిల్ చేసేవాన్నీ
ఓకే అంటే మీ లైఫ్ లో గేమ్స్ కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంద అంటారు
అవుననండి కొంచెం పర్లేదండి అవేర్నెస్ అయితే చాలానే ఉంది ఆ దాంతో పోలిస్తే ఇంకా క్రికెట్ కూడా లైఫ్ అది చెప్తున్నా కానీ ఫ్లో అయితే గో గో అయితే ఫ్లో అని చెప్పి అట్లా వెళ్ళిపోతుందండి మీది ఎట్లాందండి అవునవునండి అది కాదండి మీరు పోలీస్ అనుకున్నారు కదండి స్కూల్లో ఉన్నప్పుడు వాళ్ళ ఆ స్టేజ్ నుంచి మీరు ఇంటర్వ్యూ పోయినప్పుడు మీకేంమనిపించిందండి
ఇంటర్ పోయినప్పుడు ఏముందండి ఏదో ఒక జాబ్ తెచ్చుకోవాలా కంపన్ని ఉన్న దాంట్లోనే బా చసుకోవాలా ఈ గవర్నమెంట్ జాబ్స్ అంటే ఎక్కువ టైమ్ తీసుకుంటుంది మళ్ళీ అవి ఇవి వదిలేది కూడా తక్కువ కదా అండి పోస్ట్లు ఎప్పుడో వదులుతారు మనం చదువుకొని మంచిగా ప్రిపేర్ అయ్యి ఉన్నప్పుడు వాళ్ళువదలరూ అవి ఇంకా మనం ఏదో ఇంకా దాని మీదే పెట్టుకుంటే ఆ
ఈ కాలం లే ఎక్కువ రికమండేషన్స్ ఎక్కువైపోయి అయిపోయినాయి కదా అండి దాని వల్ల ఇట్లా కష్టపడి ఇట్లా మీ మీలాంటి కష్టపడే కష్టపడుతున్న వాళ్ళకి న్యాయం జరగట్లేదండి అదే కొంతమంది ఏ విధంగా చేస్తారు అంటే ఇప్పుడు మామూలుగా గుడ్డి గా అన్ని రాసుకుంటూ చాలా మంది ఏం చేరుతున్నారు ఆర్టి సీట్లు కొట్టడం ఉన్న పొలంగా వాళ్ళకి తెలియకుండానే జాబులు రావడం అంట జరుగుతుందండి కానీ కష్టపడిన వాళ్ళకి మాత్రం ఎవరికి జాబులు లేవు ఆ బయట అంతా ఎంత కష్టం ఇప్పుడన్నా దొరకట్లేదు అంతేండి కొందరికి, ల కష్టపడింది రాదండి కానీ కొంతమందికి అదృష్టం వల్ల కూడా వస్తుందండి, అది అయితే నేను చాలా మందిలో గమనించాను.
గా ఉండాలండి ఓన్లీ మనకి చదువు ఒకటి ఉందంటే కొన్ని కొన్నిసార్లు కొంతమంది మా ఫ్రెండ్ ఉ ఉండే వాడండి డిగ్రీలో తను బాగా చదువుతాడన్నా మాట ఆ అబ్బాయితో కంపేర్ చేసుకుంటే కుంటే మరి నే అంత చదివేవాని కాదు నేను జెన్యయుూన్ గా చెప్తున్నా అండి ఏమన్నా డౌట్స్ ఉన్నా స్టాట్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ నాకు కొంచం మరి అంత తెలెస్
అవునండి అట్లా చదివే వాళ్ళకి తొందర రావండి, ఏదైనా గాని వాళ్ళకి ఎట్లంటే వాళ్ళకి అదృష్టం ఉండదండి, ఏం చేస్తాము ఇప్పుడు కొంతమందికి ఎట్లంటే నీ ఇప్పుడు నీకు అదృష్టం ఉండి నీకున్న ఇప్పుడు నీకు తొందరగా జాబు వస్తాది ఇప్పుడు నా మాదిరి కష్టపడే వాళ్ళు ఉం అవు అవునండి ఇప్పుడు కష్టపడే వాళ్ళకి తొందర దొరకదు ఈ కాలంలో న్యాయానికి కాలం కాదండి, అదృష్టానికే కాలం, ఏం చేస్తామండి మామలుగా ఫ్యూచర్ ప్లాన్స్ చాననే ఉన్నాయి. కానీ అవి ఏవ నిర్భయతయో ఏవం నెరవేర అర్థం కావట్లేదండి కానీ ఒక మంచి పాజిటివ్నెస్ తో పోతున్నామండి, అట్లా ఫ్లో వెళ్ళిపోతున్నమ్ అండి
ఈగోలు ఆటిట్యూడ్స్ అవన్నీ పెట్టుకొని ఉండే కన్నా
అవునవునండి, అవునండి ఇవన్నీ మరి స్వార్థంగా కూడా ఉండకూడదండి, చాలా మటుకు చాలా మంది ఈ కాలంలో ఎట్లున్నారంటే చాలా స్వార్థంగా ఉంటారండి, వాళ్ళ వాళ్ళు పెసి చూసుకుంటారండి అట్లా కాకుండా మనం ఒకరు మంచి కోరే కోరితే ఫ్యూచర్ లో కూడా మనం మంచిగా ఉండామండి, ఇప్పుడు ఇంత స్వార్థంగా ఉండి ఫ్యూచర్ లో మనం మంచిగా ఉండాలంటే కాదండి అంతే కదండి
బ ఎన్ వచ్చేలా అందరితో మంచిగా కలిసిమెెలిసి తిరగాలి ఉండాలి
అందరిలే అందరిని అర్థం చేసుకుంటుండల్లా అట్ల అని చెప్పి ఎప్పుడు అందరిని అర్థం చేసుకుంటుంటే మనల్ని ఎవరు అర్థం చేసుకునే వాళ్ళు ఉండారండి, ఈ కాలంలో ఎట్లున్నారంటే అవునవునండి మనం అనుకున్నప్పు మనం ఆలోచిస్తామండి కానీ వాళ్ళు మన అనుకోకున్న
అలాంటప్పుడు మనం ఏం చెయలేమండి మన మనకి చేతల అయినంత వరకు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మనం అనుకున్నప్పుడు మనం తగ్గాలి వాళ్ళు ఇంకో మాటన్న పడాలి తీసుకోవాలి
మనం మంచిళ్ళు కాట్టి ఈ విధంగా ఆలోచిస్తం స్తున్నామండి అదే కొంతమంది స్వార్థంగా ఉండేవాళ్ళు ఎట్లండి వాళ్ళ వాళ్ళు అట్టే ఆలోచిస్తారంండి
ఇది లైఫ్ అండి ఇంకా అందరూ చెప్పండి
అయిపోయింది అనుకోండి వాళ్ళు ఇంకా దేకను కాని దేక్కరు చూడ కాని చూరుదంది అదే అండి ఈ కాలంలో ఉండేదంతట్లే ఏమన్నా నీ దగ్గర అవసరం ఉందా అప్పుడు వచ్చి నీతో మంచిగా ఉంటారండి నీ దగ్గర ఎట్లుంటారంటే అంటే ఇంకా అదేమ అంటారు చూడండి ఆ అంటే ఇప్పుడు వాళ్ళ స్థితి బాగా లేకున్నప్పుడు వాళ్ళు వచ్చి కాయనే పట్టుకుంటారండి ఒక్కసారి వాళ్ళు ఏమైన్నా ల్ డబ్బ ఇళు ఉన్నప్పుడు వాళ్ళు నుూ్వేవారు అన్నట్టు ఒకగ ఏలనగ
అదేండి ఈ సమాజం చూసేదే మనుషులు అలానే చూస్త వస్తుందండి
అవుననండి ఈ సమాజం ఉన్నప్పుడేమో అట్లాంటారంండి లేనప్పుడేమో ఇట్లా కాలు పట్టుకుంటారండి అది కాదండి మనకి జీవితంలో క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ కదండి
ఉండే త ఒకకిలాఫ కదా మంచిగా ఉండలా క్యారెక్టర్ అట్లానే కాకపోయినా ఓకే అండి అన్నింటికిీ
లేదండి క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ కాలంలో అవునవునండి ఈ కాలంలో క్యారెక్టర్ అనేది అది కొంతమందికి ఉంటందండి అట్ల వాళ్ళు దొరకాలన్న కష్టం అందరు మంచిళ అవునవునండి ఇప్పుడు అందరూ మంచి వాళ్ళ మాదిరిగా ఉండాలంటే కష్టం కాదండి ఈ కాలంలో అయితే ఆ హండెడ్కి తొంభై శాతము ఆ అంటే వాళ్ళు అంత స్వార్థంగా ఉంటు డి మిగతా పది పర్సెంట్ మాత్రమే
ద స్వార్థము కోపాలు ద్వేము ఇవే కద అండి బట్యితే అందరూ ఒకేలా ఉంటారని చెప్పలేం గాని
ఇప్పుడు అంద అందరికీ మనోభావాలు ఉంటాయి కదండి అందరికీ మనోభావాలు ఉంటాయి వాళ్ళు వ్యక్తపరుస్తారు వాళ్ళు మనిష పలువేళ జంతువులు అయితే వాళ్ళు ఇంకా చూపించారు కదండి అందుకని చెప్పి అట్లే బండర మాదిరి గుండె చేసుకొని అట్లాంటారు కదండి మనం ఉండేది ప్రేమను పంచడానికండి మనుషులుగా పుట్టింది మంచిగా బతికి ఆ మంచిగా ప్రేమ పంచుకొని నలుగురితో కలిసి అవునవునండి అని మీరు మలా చెప్తున్నారంండి
అదే అండి ఇప్పుడు నా చేతిన ఎంత వరకు ఆ ఓకే థ్యాంక్ యూ ధన్యవాదాలండి బాగా అర్థం చేసుకో
అవునండి లేదండి మీ మాట తీరే నాకు అర్థమైతుంది కానీ మీరు కొన్నిసార్లు మీరే మాట్లాడు తారు
న లేదండి నాకు స్వార్థము ఇంకెవరు అలా నా ముందు చేసినా కూడా అది తప్పు ఇలా చేయాలి ఇలా ఉండకూడదు మనకి మనుషులకి పనకి జంతువులకి ఫ్రెండ్స్ ఉండాలి ఇలా ఉం
అంటే మీరు చాలా బాగా మాట్లాడతానండి అవునవునండి అది కరెక్ట్ అండి కానీ అది చెప్పడం సులభం ఆచరించడం కష్టం అని ఇప్పుడే నాకు ఒక నీతి వాక్యం గుర్తొచ్చిందిండి కానీ అట్లా కొంత
కొన్ని కొన్ని టైమ్స్ లో తెలుసాండి ఇన్ కేస్ ఇపుడు ఎం అన నేను ఏం అన్న తింటున్నా అనుకోండి ఇంకో అబ్బాయి లేదు అని తెలిస్తే ఇస్తా అండి మరి అట్ల అంతా ఏమిండే బుద్ధి లేదండి ఒకరి సహాయం చేసేకే మన మానవ జన్మ
అవునవునండి కరెక్టే అండి థ్యాంక్ యూ అండి మీ సమాచారం మొత్తం నాకు తెలియజేసినందుకు
థ్యాంక్ యూ ధన్యవాదాలండి